హలో హలో
హలో
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
ఆ
అదే మీరు ఏదో యాప్ డెవలప్ చేస్తున్నాను కదా దాని గురించి కొంచెం డీటెయిల్ ఇవ్వరా
ఆ చేశానండి
హ్మ్ అదే దాని గురించి కొంచెం తెలుసుకోరా
ఏంటండి
దాని గురించి కొంచెం డిస్క్రిప్షన్ ఇవ్వరా
హ్మ్ ఇస్తాం అది ఏం లేదు యాప్ మొత్తము ఎలా అంటే మా ఫ్రెండ్ చేపిమని చెప్పిందండి నాకి
హ్మ్
ఆ దాని దాని మీద చేసా నేను ఏంటంటే ఆ యాప్ లో ఏమేమి ఉంటాయి అంటే ఫేస్ డిటెక్షన్ ఉంటుంది కెమెరా ఆన్లో ఉంటుంది
హ్మ్
మనము ఇప్పుడు ఎగ్జామ్ రాస్తా రాస్తా ఒకేలా అలాగ వదిలేసినాం అనుకో కర్సర్ ఏమి టైప్ చేయకోకుండా జస్ట్ అంటే వదిలేసినాం అనుకో అది వార్నింగ్ ఇస్తుంది నువ్వు చచ్చిపోయినావా బతికి నావా అన్నట్లు
హ్మ్ అంటే ఈ ప్రెజెంట్ ఆర్ ఆప్సంట్
ఆ అలా నా కీ ఆ ఆ ఐడి మా ఫ్రెండ్ ఏం చెప్పలేదు అంటే అలా వార్నింగ్స్ అదంతా నాకి మా ట్రైనింగ్ లో మా సార్ ఎగ్జామ్ పెట్టేవాడు దాంట్లో దాంట్లో వస్తుంది
ఓకే
ఆ అందుకు అది అది కూడా అడిగినకి ఇది కూడా కావాలా అనేసి
ఓకే ఇంకా
అంతే ఇంకా ఇంకా ఏం ఉండే ఉన్నా ఉండండి చెప్తా ఇంకా ఏమేమి ఉన్నాయంటే చాలానే ఉన్నాయి ఒంట్లో
హలో
ఆ చెప్పండి
ఏ సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని చేస్తున్నారండి
ఫుల్ స్టాక్ మీద మొత్తం
ఓకే మీకు వచ్చా అండి ఫుల్ స్టాగు
రాదు
మరి ఎలా చేస్తున్నారండి
టూల్స్ యూస్ చేసి ఏఐ టూల్స్
ఏది డోర్కా
ఆ
రోర్కేయ
చోర్కా
హ్మ్
ఫోర్ కంటే
అంటే ముందు ఒక ఒక యాప్ డెవలప్ చేశాను నేను కూడా
ఆ
అది ఫ్రంట్ హండ్ అయిపోయింది కని బ్యాక్ హండ్ మీ రిమైనింగ్ అంతా చేయలేక టైమ్ లేక కుదరక స్టార్ట్ చేశాను నేను
ఏం ప్రాజెక్ట్ అది
అబౌట్ స్టూడెంట్ సిమిలర్ మీ ఎగ్జామ్స్ లాగానే నేను జస్ట్ కొంచెం మాడిఫై చేసి ఆ రెగ్యులర్గ కాలేజ్ స్టూడెంట్స్ లాగిన్ ఉంటది
ఉ
స్టూడెంట్ లాగిన్ ఉంటది లెక్చరర్స్ లాగిన్ ఉంటది దని మొత్తము అంత ఆపరేటింగ్ మొత్తం స్టాఫ్ ఉంటరు స్టూడెంట్స్ జస్ట్ వాళ్ళ అటెండెన్స్ చెక్ చేసుకోడానికి వీళ్ళు అటెండెన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తరు అందులో యాప్లో అప్లోడ్ చేస్తరు
దాన్ని దాన్ని ఎందో అంటరు మాకు అప్పుడు డిప్లొమాలో ఉన్నది ఫేస్ రికగ్నేషన్ సిస్టమా
ఆహా ఎఫ్ఆర్ఎస్ కాదండి అహా అది కాదు ఎఫ్ఆర్ఎస్ ఇప్పుడు గవర్నమెంట్ అప్ గవర్నమెంట్ అనేది పెట్టింది నేను చేసిన యాప్ ఎలాగా అంటే జస్ట్ అంటే మనము నోటీస్ బోర్డులో నోటీస్ బోర్డు పిన్ నోటీస్ బోర్డులో ఉంటది కదా సేమ్ అలాగనే యాప్లో మన లాగిన్ చేస్తే అప్ యాప్లో మన డీటెయిల్స్ చూపించేట్టుగా మి మన సర్టిఫికెట్లు మన ఫస్ట్ ఇయర్ సర్టిఫికెట్స్ సెకండ్ ఇయర్ సర్టిఫికెట్స్ ఆహ్ క్లియర్ సర్టిఫికేట్స్ మనం ఏమేం డాక్యుమెంట్స్ కాలేజ్ లో సబ్మిట్ చేసము
హు
కే ఇప్పుడు ఏదైనా కొత్తగా ఫీచర్స్ పెట్టాము లేదంటే మన కాలేజీలో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆట్ తెలుసుకోవాలన్న డిస్క్రిప్షన్ మొత్తం కూడా దానిలో ఉండేట్టుగా అన్ని కొన్ని కొన్ని ప్లేస్మెంట్స్కి వస్తూ ఉంటరు కదా నోటీస్ బోని అంటే క్లాస్కి సర్కలర్ రాకపోయినా నోటీస్ బోర్డులో మెన్షన్ చేసి ఉంటరు
అవునండి
ఆ అండ్ సమ్ థాట్స్ టీచర్స్ కొన్ని థాట్స్ షేర్ చేసుకోవాలి అనుకుంటరు స్టూడెంట్స్తో అలాంటివన్నీ కూడా మెయిన్ హోమ్ పేజ్లోకి డిస్ప్లే అవ్వాలి
ఉ
ఐ మీన్ యాడ్స్ స్క్రోల్ అవుతా ఉండాలి
మరి దానికి బ్యాక్ ఎండ్ చేసినరా
బ్యాక్ ఎండే కంప్లీట్ చేయలేక ఆపేశాను ఫ్రంట్ ఎండ్ చేసి నేను మొబైల్లో యాప్కుడా డౌన్లోడ్ చేశాద్దాన్ని
నాది ఫ్రంట్ ఎండ్ అయిపోయింది ఫ్రంట్ ఎండ్లో కూడా చిన్న ఎర్రర్ ఉంది అయితే బ్యాకెండ్లో కొంచం
లేదు నేను ఎర్రర్ అసలే ఎర్రర్ లేకుండానే చేశాను రోర్కే అని చెప్పి ఒక వెబ్సైట్ రోర్కే అని ఒక వెబ్సైట్ నేను చెసాను అవునవును రోర్కె ఏఐ అని ఒక వెబ్సైట్ యూజ్ చేసాము ఏఐ టూల్ అది కూడా
ఏం ఏం వెబ్సైట్
రోర్ కెఐ
రోటేయా అంటే దాంట్లో ఏం చేయాల ఉండు రోటేయా
రోర్క్ రోర్క్ ఆర్వోస్ ఆర్కే
ఆర్ ఒ ఆర్కే
ఉమ్
ఏం చేస్తరు దీంట్లో
ఇది ఆప్ డెవలప్మెంట్కి
అంటే అదేమన్నా ఇన్స్టాల్ చేస్ కొన్నారు ఓకే
లేదు అది ఒక వెబ్సైట్ మనం చెక్ చేసు కోవాలి అంటే యాప్ మన మనం ఆ క్రియేట్ చేసిన యాప్ డెవ ఐ మీన్ వర్క్ అవుతదో లేదో చెక్ చేసుకోవాలంటే మొబైల్లో ఇన్స్టాలు చేయాలి
లేదు లేదు నేను ఇప్పుడు చేసినంత యాంటీ గ్రావిట్ టీలో చేశాను అంటే మనం జస్ట్ దానికి ప్రాంప్ట్ ఇస్తే చాలు చాలు మన ఐడియా సేట్ చేసి ప్రాంప్ట్ ఇచ్చినాం అనుకో నాకు ఇలా కావాల ఇవి కావాల అన్ని దాంట్లో ఉండాలంటే అదే కంప్లీట్ కోడ్ అంతా బిల్డ్ చేసిస్తది మనకి
అవును నేను చెప్పేది కూడా అలాంటిదే
మళ్ బ్యాక అండ్ లో ఎందుకు ఎర్రర్స్ వచ్చాయి నీకు
బ్యాక్ అండ్ ఎర్రరిసేం రాలేదు బ్యాక్ అండ్ నేము చేయలేకపోయాను టైం లేక అంటే అది ఫ్రంట్ ఎండ్ గురించి రీసర్చ్ చేసి అది ఏమ్ ఎం ఫీచర్స్ యాడ్ చేయాలని నోట్బుక్ లో నోట్ చేసుకొని ఆ డీటెయిల్ అన్ని మొత్తం డీటెయిల్ ఇచ్చి చేయిచ్చాను అది కంప్లీట్ అయిన తర్వాత లోపల మనం మ్యాటర్ ఎంటర్ చేయాలి కదా అప్పుడు ఆ సపోజ్ మా కాలేజ్ ఉంది మా కాలేజ్ గవర్నమెంట్ యూనివర్సిటి ఇంజనీరింగ్ కాలేజ్ ఆ దాని గురించి ఇప్పుడు అది ఎస్టాబ్లిష్మెంట్ టూ థౌసండ్ ఎయిట్ ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ ఆ టూ థౌసండ్ ఎయిట్ నుంచి ఉన్న న్యూస్ అంతా కలెక్ట్ చేయాలంటే కాలేజ్ వాళ్ళు కలెక్ట్ చేయాలి అక్కడ నుంచి మనకి మా కాలేజ్కి వేరే సోర్స్ లేదు ఆ డీటెయిల్ అంతా తీసుకురావడానికి
హ
ఓన్లీ కాలేజ్ లో ఉన్న ప్రో ఐ మీన్ ఫైల్స్ ఓపెన్ చేసి చెక్ చేయాలి అంత పెద్ద ప్రాసెస్ ఉంది దానికంటూ ఆ ఇంకొకటి పాయింట్ ఏంటంటే నేను ఆ యాప్ డెవలప్ చేసాక మా కాలేజ్ లో ఎల్లి అడిగా సార్ కి ఒక మా అసస్యేటివ్ ప్రొఫెసర్ కి అడిగాను అయాన అడిగి అంటే నాకు నాకు మా క్లాస్ టీచర్ అనమాట ఆయన అడిగితే ఆ మీ నువ్వు మీ ఆయన ఎలా చెప్పాంటే నువ్వు చేస్తున్నావు యాప్ అంతా డెవలప్ చేస్తున్నావ్ దీన్ని ఎవరు మేనేజ్ చేయాలి అని చెప్పి ఒక క్వశ్న్ అడిగాడు అంటే
మనస్ చుస్తారు
అంటే సైబర్ అటాక్స్ అవన్నీ జరుగుతుంటాయి కదా
సైబర్ వాళ్ళు ఉండేది ఎందుకు డేటాని ప్రొటెక్ట్ చేయడానికి హ్యాక్ చేయడానికి కాదు
సైబర్ అటాక్స్ మీన్స్ అదే హ్యాకింగ్ గే
ఆ యాప్ నేమ్ చెప్పు ఆరువో సక్కేనా రాకా రోకా
ఆరు ఓ ఆర్కే
ఆరు ఓ ఆర్ కే ఏఐ
మ్
ఆ ఓకే చాట్ జి. పి. టి అడుగుతున్నా ఏంటి దిగనేసి
మ్ ఏచువది దానికి నాకు పెద్ద వర్క్ ఆ అంటే ఎక్కువ టైం తీసుకోలేదు బట్ నాకి ఆ ఇది చేయడానికి ఫ్రంట్ అండ్ కంప్లీట్ అవ్వడానికి పెద్ద టైం పట్లేదు ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలా లే అని అంటే మనం సజెషన్స్ తీసుకోవాలి కదా. అది బై ఓ
ఫ్రంట్ ఎండ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసినాక ఖచ్చితంగా బ్యాక్ ఎండ్ చేయాలా. ఇంకా ఆ డేటా అంతా ఎక్కడ స్టోర్ చేసారు బ్యాక్ ఎండ్ లోనే స్టోర్ చేయాలా
తెలుసు నాకు బ్యాక్ ఎండ్ డెవలప్ చేయాలని తెలుసు
సరే ఫ్రంటప్పో కాదు ఫ్రెం ఫ్రంట్ ఎండ్లో ఏమేం యూస్ చేసినావ్
జస్ట్ ఫస్ట్ హోమ్ పేజ్ అంటే యాప్ ఓపెన్ చేయంగానే ఫస్ట్ మనం లాగిన్ ఉంటది కదా లాగిన్ లో డైరెక్ట్ మ్
ఫ్రంట్ ఎండ్ లో ఏ మేం ఏ లాంగ్వేజ్ యూజ్ చేసినావు?
జావా తీసుకున్నా
జావ ఫ్రంట్ ఎండ్ లో ఉందా
నేను యూస్ చేశాను కోర్ జావా అని చెప్పి అడిగాను అంటే నాకు ప్రాపర్గా దాని గురించి ఏం ఐ మీన్ అంత
లేదు ఫ్రంట్ ఎండ్లో ఫ్రెంట్ ఎండ్ చేయాలంటే హెచ్టి చీ
హెచ్ టి ఎం ఎల్
ఎస్టిఎంఎల్ సిఎస్ఎస్ జావ స్క్రిప్ట్ రియాక్ట్ ఇలాంటి ఉంటాయి
మ్
ఆ యుఐ యుూఎక్స్ అవి అన్ని
మ్
అవన్నీ యూస్ చేసినావా
ఆ జావా నాకు గుర్తుని అయితే జావా చేశాను జావా స్క్రిప్ట జావానో ఏదో ఉంది
మ్ అదేలే జావా స్ స్క్రిప్ట్ జావా కాదు జావా అసలు ఫుల్ స్టాక్ లో జావా లేదు
ఓకే
జావా స్ జావా స్క్రిప్ట్ వేరు, జావా వేరు దానికి దీనికి అస్సలు సంబంధం ఉండదు.
మ్
కానీ పేర్ జావా స్క్రిప్ట్ అని ఉంటే అందరు ఏమనుకుంటారంటే, ఓహో! జావాకి రిలేటెడ్ ఏమో అనుకుంటాన నేను కూడా మొన్నటి వరకు అట్లే అనుకున్నా
అంతేలేండి, కంప్యూటర్ సైన్స్ స్టూడెట్స్ అంటే.
కానీ దానికి దీనికి అస్సలు అస్సలు ఉండదు
ఊ
అది రో రోకే అంటే ఇది బిల్ ఆండ్రాయిడ్ అం ఐఓయోప్స్ ఫర్ టెక్స్ ఫార్మ్స్ అంట జెనట్రిల్ కోడ్ క్రియేట్ యాప్స్ యాప్స్ బిల్డ్ చేయడానికి యూస్ చేస్తారది మీ
అవును
ఓకే అంటే వెబ్సైట్ బిల్డ్ చేయడానికి కాదు యాప్స్ బిల్డ్ చేయడానికి
వెబ్సైట్ బిల్డ్ చేయడానికి కాదు నేను చెప్పింది యాప్ బిల్డ్ చేయడానికి
ఓకే
సమ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా
ఊ
ఆ ప్రైవేట్ యూనివర్సిటీ లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంతా కూడా ఆ ఒక వాళ్ళకంటూ వాళ్ళ కాలేజ్ నేమ్తో ఒక యాప్ డెవలప్ చేస్తారు
అవును ఉ
ఆ యాప్ డెవలప్ చేసుకుని ఆ యాప్ ని దాంట్లోనే వాళ్ళ న్యూస్ అంతా స్టూడెంట్స్ కావాల్సిన రిసోర్సెస్ అన్ని కూడా దాంట్లో పెట్ పెట్టడము అన్ని కూడా అందులోనే పెట్ పెట్టి చేస్తున్నారు
ఆహా
ఆ ఇప్పుడు మో చాలా ఇప్పుడు ప్రజెంట్ అంతా అప్డేట్ అయిపోయింది
అవును
ఊ అంటే మన కాలేజ్ నుంచి అప్రూవల్ వస్తే మనం ముందుకెళ్ళం కదా అది నా అందుకోసమని ఆపేశాము చేసేం చేసుకోవాలి ఇప్పుడు చేసి లేదు అది చాలా రోజులు అయిపోయింది చేసి కూడా
అవునా
ఉ నువ్ స్టార్టప్ థర్డ్ సెమిస్టర్న్ ఆహా మేం థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్నప్పుడు చేశాను అది ఉ మళ్ళీ ఒక గిట్ హబ్ అకౌంట్ ఉండది గిట్ హబ్ లో దాంట్లో కొన్ని రిసోర్సెస్ తీసుకొని పోస్ చెయ్ లేదు లేదు చేయలేదు గిట్ హాబ్ లో గిట్ హాబ్ లోను విజువల్ స్టూడియోస్ లోను ఒక డోటా తీసుకొని దాంట్ అంతా చేసి ప్చ్ పెద్ద ప్రాసెసింగ్ అంతా చేసాను ఇది అంటే గిట్హాబ్ అకౌంట్ తీసుకొని మనం ఇది యాప్ సక్సెస్ అయితే దాంట్లో పోస్ట్ చేద్దాం అనుకున్నాను ఉ ఆ కోడ్ ని ఎంత ఆ మొత్తం అంత డేటా అంతా అందులో పోస్ట్ చేసి మన అకౌంట్ లో పోస్ట్ చేసి హైలైట్ చేసుకుందాం అనుకున్నాం
ఊ
ఉ అంటే ఫస్ట్ మనం ఆ ప్రాజెక్ట్ అప్లికేబుల్ అయితే మనం ప్రాజెక్ట్ చేసేట్టు చూపిచుకోవాలి కదా
అవునండి
ఊ అందుకోసమని ఒక్కసారి కన్ఫర్మేషన్ చేసుకున్నాము మనంతకు మనం చేస్తే ఏం లభం అని చెప్పి కాలేజ్ లోకి వెళ్ళి అడిగితే మీరు నువ్వు చేస్తావు సరే ఓ క్యాబ్ డెవలప్ చేస్తావు
అంటే సీస్ఈ వాళ్ళు కూడా ఉంటారు కదా అండి
సిఎస్సి మా కాలేజీ లో ఉన్నవె